హలో
హలో
విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్
బానవ
బన్నా నువ్వు
బాగునండి ఏం చేస్తున్నావు తినవా
ఏం చేసినవు రోజంతా
రోజంతా అంటే ఆ ఇల్లు అండ్ బయ ఇల్లు క్లీన్ చేసాం
హు హు
స్విమ్మింగ్ వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయినాం
అయిపోయింద ఇల్లు క్లీనింగ్ అంత
యా అయిపోయింది ఈ రోజు మొత్తానికి షాప్ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్
అన్ని అయిపోయినాయా ఒక్క రోజులు బానే అయిపోగొట్నారే
అయిపో ఇంక ఎంత ఎక్కువ ఉండదు ఇల్లు మార్నింగ్ నుంచి మేమే చ్చేసినాం అండ్ షాప్ అంటే పెద్ద ఉండదు నువ్వేం చేస్తన్నావ్
ఊరికి ఎప్పుడు బయల్దేరుతున్నావు
ఊరుకి బయలుదే తునవ్
ఎప్పుడు బయలుదేరుతున్నావు
ప్పల్ల ఈ రోజె బైలుదేరుతున్నాను
ఉమ్ చెప్పు ఇంకా సోది
ఇంద ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు సాప్ చెనుంచిట్లా బస్ బస్ ఈ కొత్త బస్ స్టాండ్ దగ్గరే షాప్ కాబట్టి అలాగెళ్ళలిపోయ్ బస్ ఎక్కేస్తాం
ట
ఆ
య
అర్థం కాలేదు
నేనే రేపొస్తున్నాను నువ్ స్తావా రావాని
నే నీకంటే ఫస్టే ఉంటా గదా
చూద్దాం మాటలు చెప్పేదొకటి మాట మీద ఏం నిలబద్
నేతం ప్పుడు మాట మీద నిలబడతా భూమి మీద కంటే మాట మీదే ఎక్కువ నిలబడతా తెలుసు కదా
అందుకే సంక్రాంతికొస్తా అని రాలేదు
అన్ని సార్లు వచ్చిపోయినాను అందుకే ముందే వచ్చి త్రి ఫోర్ డేసున నువ్వే రాలేదు నేనొచ్చినా
ఎవర్రమ్మన్నారు నిన్ని ఎవరు లేనప్పుడు ఎట్లార్రరా రమ్మన్నారు అందరు ఉన్నప్పుడు రా అని చెప్పి చెప్ నా
అంటే అ మీ మమ్మీని మీ డాడీని మీ చెల్లిని అందరు చూడాలి గదా మేము గూడా
అందరున్నప్పుడు రా అంటే ఎవరు లేనప్పుడు ఎందుకొచ్చినవ్
అయి చూడలనిపిస్తుందంట మీ చెల్లి గారికి పాచ్చనమ
ఒగత అనన్ని సౌండ్ మాక్షులు
యా శనివారలిచాం
అక్కడ గూడా ఏదో ఒకటి చెప్తావు చూస్తా నేను
ఇ పయి ఇలా మోస్ట్లీ వస్సా రాలేదంటే ఏదో కారణం ఉన్న రాలేదంటే ఏదో కారణం ఉన్నట్టే అక్కడ ఏదో ప్రాణాలు కాపాడుతున్నాని అర్థం అట్ట గాదు నేను రాలేదంటే నేను రాలేదు టే అక్కడవరకు ప్రాణం కాపాడుతున్నని అర్థం
మళ్ళీ నాకు సినిమా స్టోరీ చెప్పొద్దు ఊరికి రా నోరుమూసుకుని
వ స్ వస్తా వస్తా
అమ్మ వాళ్ళు ఉంటారు బన్ని వాళ్ళు ఉంటారు
ఉంటారు
ఐషు వాళ్ళు ఉన్నారు ఐషు వాళ్ళు ఆల్రెడీ పండకు వచ్చేసినారు ఇంటికి సు నిన్నటి నుంచి వస్తా వస్తా అని
నా ఇప్పుకి ఇ పో మ షెడ్యూల్ చేసి నేమంట షెడ్యూల్ చేసి దాన్ని ఎలాగో వస్తా అంట
అసలు న చెా నా బ్రిగేడ్స్ ఇప్పుడ నీ ఇంత షెడ్యూల్ ఉండదేంటిో ఎప్పుడు పిలిచినా ఏదో ఒకటి చప్పు అసలు నీకు రావాల లేకపోతే రావాలని లేదని చెప్పు డైరెక్ట్ క మేమ్ హోప్స్ పెట్టుకోములే లేదానుషం బాబు మాకు పనుందని చెప్పు
అట గాదు ఇది నా పని కాదు ఇంటిర పని నా పని నాక నాకున్న అసలు ప్లాన్స్ ఏం లేదు ఇంట్ వాళ్ళ నుంచి నాకు చెప్ప ప్లాన్స్ ప్లాన్స్ నా ప్లాన్ తెతే నే క్యాన్ల్ చేయను నేను రావాలంటే క్యాన్ల్ చేస్తాను ఆ ప్లాన్స్ ఎలా ఆయన తెలుసు కదాస్పిటల్లో బాటలు ఎక్కించుకుంటున్నా ఇది తీసే పార్టీ కె పకెస్ ప సార్
నాకు ఉన్న స్టోరీలు చెప్పద్దు సార్ నా కు
స్టోరీలు కాదు జ జరిగేవి నేను చేయ చేయగలిగినవి చెప్తున్నా
సార్ రానని చెప్పేయి నేను ఎట్లా కవర నువ్వు రావాల అని డిసైడ్ అయిపోయి నా ప్లాన్
హలో నేను హండ్రెడ్ పర్సెంట్ రాని ఫిక్స్ అయింటే రా అని చెప్తుంటినా నేను ఎప్పుడు లైఫ్ లో ఇవరకు ఎప్పుడు ఫిక్స్ కాల అ
హండ్రెడ్ పర్సెంట్ రానని నువ్వు ఫిక్స్ కాలేదు హని హండ్రెడ్ పర్సెంట్ వస్త స్తానని గూడ నీవు ఫిక్స్ కాలేదిగా
నేన్ వస్తా పక్కాగ వస్తా
కథల్ జెప్పకే
లే లేదు సుబీర్ ఎప్పుడుక అది అది కాకుండా కాాలేజ్ పో పోయ్యే లేట్ ఎత ఇంకో ఎక్కువ డేస్ ఉంటా
ఎప్పుడన్నా ఉండులే నువ్వు అంద జెప్పు ఎవరు లేకోకున్నప్పుడు ఆ నీ నీ పనినికి వచ్చిపోతావు చూడ అంతే
ఇంటి ముందు హలో
ఎవరు లేనప్పుడు వచ్చు
కాపడతాయ ఆ హలో
కనీసం వాడైనా మేలు చిన్నోడు
వాడు ఎట్ట మేలు
వాడు కనీసం ఆరోజ్ అడిగిం అంటే ఆ రోజు ఒక్క రోజు నైట్ ఉండిపోయినాడు ఆ రోజు అడిగినాం కాబట్టి మా కోసం ఎవరు ఉన్నామన్నారు నీ ముందు అసలు అందరూ వచ్చినప్పుడు రానని చెప్పి చెప్పినాం నీకు
ఇంట్లో వాల్ ఇప్పుడు కూడా ఆ అడిగిన్నాడడి నేను నేనే ఇంట్లో న్నా అవు ఏనా వారుండి
అంటే పండగలు అంటేనే అందరుూ కలవడం పండగకి కలకోకుండా ఉనే పండగ ముందు వచ్చేసి మొహన్ చూపించేసి వెళ్ళిపోతే ఏం లాభం
ఏం బా అర్జెంట్ మీ కదా
ఊరికనే అట్లా వచ్చిపోయినాము మాట వరుసకి అన్నట్టు
అఓ
వాడే చేస్తున్నాడు చిన్నడు హలో
పోయినారు హలో
చిన్నోడు ఏం చేస్తున్నాడు
ఇంటికి పోయినాడు
పొద్దున్న నుంచి ఏం చేసినాడు
పొద్దునుంచి వాడే షాప్ లో ఉన్నాడు ఇంట్లో క్లీన్ చేసినా ఇప్పుడు ఈవినింగ్ నేను వచ్చిన నువేంది న్నావ్ మధ్యానం
నేను మధ్యాహ్నం మీల్స్ ఫుల్ మీల్స్ పరోటా తిన్నా ఈరోజు నేను సైట్ విజిట్ కోసంమని బయటికి పయింత
ఎందు సైడ్ విజిట్ మీకు సైడ్ విజిట్ ఎకుంటుంది
అంటే సైట్ విజిట్ అంటే సైట్ విజట్ సైట్ విజిట్ మాకు ఉంటుంది
ఆక్షేపించ వర్క్ పట్టి
ఆ అంత ఇవడన్ పోయి ఉంది మా గోడ ఉక అనమాట మా సెట్స్ అన్నీ ఉన్నాయిలే ఒక గోడౌన్లో ఆ గోడౌన్కి వెళ్ళాము వెళ్ళి ఆ సెట్ చెకింగ్ అంతా చేసి వచ్చినాము
ఆ
అక్కడ వర్షం పడుతుందా
బ
అక్క వర్షం పడుతుందా అక్కడ వర్షం పడుతు ందా
నిన్న పడింది ఇరోజు పడలేదు
ఇక్కడ బా పడుతుంది ఇక్కడ స్టార్ట్ అయింది బాగా
ఏం అకాతువ హలో ఆ విన్న చెప్పు వస్తున్నది ఏం
ఒకడు వర్షం నిన్న పడింది ఈరోజు పడిందా ఈరోజు పడిందా
నిన్న పడింది ఏవో పల్లె
పడతా ఉంది
ఓ ఇక్కడ నుంచి అక్కడ పోయినాముో
వచ్చింది పడుతా ఉంది
బాగుంది నిన్న కూడా ఎక్కువసేపు పడలే కొంచంంచేవా పడింది
ఇంకొక రెండు నిమిషాలు ఉందంటే నేను హాస్టల్ చేరిపోవటానికి ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది పడతా ఉంది పల్గా పడత అను
ఎంత మరి ఎత్త పోతం
ఇక్కడ పక్కన నిలబడ్డాను కొంచెం తగ్గితే పోదానండి తగ్గట్లేదు యాక్చువల్ వెళ్ళిపోతా అంటగానీ ల్యాప్టాప్ ఉందని భయం అంతే
మరరా ఎడ్రెస్ క్యాబ్
చూస్తున్నా ఇంకొక ఇంకొర న్ని నిమిషాలు చూస్తాను ఇం ఇట్లో ఉంటే వెళ్ళి పోత
ఓ అంటే అట్ల క్యాబ్ లోన్నావ్
కాచ్ పార్గెత్కుంటూ
ల్యాప్టాప్ ఆమ్ రూమ్ గెల్నాక్ ఎం చేయల్న ఎవర్కో ఫోన్ చేస్తా అన్నావ్. కంబిట్ చే ఎవరో అన్నక్ కయ్ ఫోన్ చేసి ఏదో కంప్లీట్ చేయాలి ఏదో చేయ్యాలన్నావ్.
యాక్చువల్లీ వేరే వాళ్ళు అడిగారు. నేన్ నిక్ ముందే చెప్పాను. వేరే వాళ్ అడిగారు అది చేయాలి వాళ్ళతో అని.
ఆ చెప్పినావ్
మారి యాక్చువల్లీ ఇప్పుడు పోయేటప్పుడు నీతో మాట్లాడుతాంది అందుకే అక్కడ్క్ ఎళ్ళాక వాళ్ మాట్లాడాలి కనీసం ఇప్పుడు నీతో మాట్లాడెద్దాం అని సరే మరి బాయ్
ఆ బాయ్